హలో ఆ ఆ వినిపిస్తుంది. ఏం చేస్తున్నావ్?
ఏం లేదు ఇప్పుడే ఫ్రెషప్ అయినా.
ఉహ్ హు అయిపోయినాయ అన్ని. రాసినావ ఏమైనా
టార్ట్ జెయ్లే
ఏం స్టార్ట్ చేస్తావ్
ఏం వర్క్స్ ఉన్నాయి. ఎం. జి. ఎల్ నోట్స్ రాత్తా ఆ గ్రాఫులు ఒకటి ఉన్నాయా. ఆ గ్రాఫ్ గీత్త గంతే పంట ఇగా తిని
రే. డబ్ల్యూ. పి అయిపోలే?
ఆ అయిపోయింది. కొ కొ ఏష్నా క్లాస్లనే
ఉహ్ హూ అంతేనిగా తిన్న
ఎందీన్నావ్
ఇప్పుడే ఎగ్ఫఫ్ దిన్న
ఎక్కడిది తీసుకవైనా పోయ్టప్పుడు?
అంతలేదు. నేనేమన్నా కొనుక్కుంటనా. అసలు బయట అక్క తెచ్చింది.
ఆహా
మ్మ్
ఏం కర్రియాల
ఏం కర్రీ గోడ్చికూడ్గాయ్.
చీ
యో నిక్ నచ్చదు గదా. రేప్ అదే తీసుకొస్తా. నేను
ఏమంత దేక్
నువ్వు అన్నందకేనా చేత్త
నువ్వే తిను తెచ్చుకొని
సరేగాని డిఎస్పి గ్రాఫ్స్ ఐపేనాయా?
అదే ఇంక్ ఒకటి గీస్తే అయిపోతది త్రీ గీస్నా
ఊహు ఇంకొక్కటి గీత్తే అయిపోతయా రికార్డు ఆ ఫోర్ ఒక్కటేనా ఇం రాయాలా?
ఏమ్మొ అందరు ఫోరే రాశిండ్రు గదా?
ఇంకా మనం రాసినవి కూడా ఉండే అలా ఆమె రాయలే అవి ఏమంట్రు ల్యాబ్లా చేసినవి కూడా ఉన్నాయ్ కానీ ఆల్ల రాయ్లే ఆ ఫోర్ దాంట్లే
ఓ ఇంకా ఉన్నాయా రాషెటివి?
గా పవర్ స్పెక్ట్రమ్ అని ఒకట్ చూబెట్టింది జూడు
ఆ
ఏ ఇంకేదో ఉన్నా అది ఒకటే అయితే ఉన్నది అనుకుంటా అది రాయి ఒకవేళ రేపు అడిగిన అడుగుతది ఆమె
పవర్ స్పెక్ట్రమ్ ది రాయ్నా?
ఉంది ఇంకా ఏమో ఉండే నేను చూస్నా అన్కున్నా కానీ ఏమో అంత గుర్తులేదు నేను రాసేటప్పుడు చెప్తాగాని అదైతే రాయి
హ్మ్
సీమాస్ రాజ్ స్టార్ట్ చేసినావా రికార్డు
చేయ్లే నువ్వు
అ చేయ్లే ఈరోజు ల్యాబ్ల స్టార్ట్ చేసినా టూ ఐపోయ్నా కానీ డయాగ్రామ్స్ లేవ్ వెయ్యాలె
హుమ్
ఉమ్
ఫస్ట్ ఎంసీఎన్ కంప్లీట్ చేత్తా.
మ్ హు ఎంసీయేనే రాస్తున్నావా నోట్స్
ఉ. నువ్వు ఇప్పుడు ఏం రాస్తావ్?
నేను ఆ డిఎస్పి ఫస్ట్ గ్రాఫ్స్ వెయ్యాలె అవి వేస్నంకా చూత్తా ఎంసిన్ ఐపో అల్లు ఉంది కదా నీకు పంపిన పీడిఎఫ్లా
ఉమ్
మ్ అందులోనే ఉంది పవర్ స్పెక్ట్రమ్ అని ఉమ్ అలె అది రాయి
ఇది సీమద్దీన్ రికార్డ్ థియరీ ఏంది చాట్జీప్ లో కొట్టి రాయాలా?
థియరీ అవసరం లేదంట అంతే ఆమె పెట్టిన మ్యాన్యువల్ ఒక్కటే రాసిల్లా
నువ్వు మెసేజ్ జూసినావా అంజలి పెట్టింది ఫ్రెండ్స్ గ్రూప్లా
ఎవరు పెట్టిల్లు
అంజలి
ఆ నైడ్మా చూల్లే ఏమనిపెట్టింది?
అదే ఈ మేడం అట థియరీ ప్రతి ఒక్కదానికి గూగుల్ ఆర్ జె చాట్జీపిటి జేసి రాయండి అని చెప్పిందట ఈ అంజలి అవసరమా అడుగుడు
అయ్యో ఈ రోజే పెట్టిందా అంతకు ముందు పెట్
ఇప్పుడే పెట్టింది.
అవునా? ఏమో నేన్ చూడ్లే ఆళ్ ఆల్రెడీ వాళ్ళు రాష్ చాలా మంది రాశిల్లు అనుకుంటా
మరి ఇప్పుడు ఎట్లా భవాని గూడా రాసింది మళ్ళ
ఏమో మరి
అదే భవాన్ థీయరీ రాయిలే డైరక్ట్ అది పెట్టిందె రాశి
మ్మ్ అదే అదే చెప్ చాలా మంది అవే రాసీళ్ళు థీయరీ అయితే ఎవరు రయాలే నేను వాళ్ళు రాసీలు కదా అని ఈ రోజే నేను స్టార్ట్ జేసిన రెండే రెండే అయిపోయినీ అన్నీ చాట్ జి పిటి కొట్టెర ఆళ్ళ య్య ఒక్కొక్కటి వామ్మో బౌ బౌ అవసరమా ఆమెకి థీయరి ఇప్పుడు ఫి...
మనళ్ళీ గేలుకుతే ఆమె చెప్పింది
ఇంకా ఈమె ఏసిఎస్ ల్యాబ్ అయితే అస్సలు వద్దే వద్ద అన్నది గదా రికార్డె వద్దన్నది అట్లా ఊకోవచ్చుగ సప్పుడెక
ప్రింట్ తీసుకోండి అన్నది కదా
ప్రింట్ ఏ తీపిచ్చుకోమన్నదామే
ఉమ్
అట్లనే ఎసుకుంటే బెట్టరు కదా
అసలేం గాదు దెలుసా గా రికార్డుల
ఏమైతది జెప్పు ఆయింత రా సి డయాగ్రామ్స్ ఎసుడే ఎక్కువ వీళ్ళకి ఇంక థీయరి చాట్ జి పిటి రో కొట్టి రాయాల ట నీ ఏడ పని పాటలే ఇప్పటికే ఉన్నాయి సరిపోతలేవు రా ట్రైనింగు ఇది తొక్క తోట కూర అనుకుంటా అంటే ఈ రికార్డుల గోళ ఒకటి
ఒక పెరా రాద్దాం తీ చిన్నది
మరి ఇప్పుడు అవి రాసిన కదా నేను ఈడ ఏడ రాయలి ఇప్పుడు అవి ఇంకా ఆమె ది మీ అక్కది అయితే మొత్తం అయిపోయిదంట రికార్డు ఆల్మోస్ట్
ఏ ఏం గాదు నేను రాసినా ఆల్రెడీ అంటే ఏం జేత్తది
ఉమ్ అవును రాసిలు అనుకుంటే రాసిందయితే ఎట్లాగ వేస్
ఆ మళ్ళీ రాయండని అంటదా రాయమన్నా రాత్తమ మనం
మరి అదేదో మనం గూడా అదే ఒట్టిగా రాసి బెటర్ కద మనం ఎందుకు రాసుకో కాలె చూద్దాం రేపటి వరకు ఎవరైనా రాసి రాద్దాం మరి చప్పుడేకా
ఆ ఇంకా కొన్ని డేసే ఉన్నది టక్కటక్ కొడగొట్టుకోవాలన్ని
సాటర్డే వస్తుంది గా హాలిడే
ఉమ్
మ్ రేపు ఒక్క రోజు ఓతే వాళ్ళు ఎవరైనా రాస్తే రాసి సాటర్డే వరకి సాటర్డే మొత్తం కంప్లీట్ చేద్దాం మాదయ్య ఉమ్
అదేేరే ఇంకా డాక్యుమెంట్ జెయాలి కదా ఎయిటీన్ వరకే
టున్నది చాలా మంది బయట చేపిస్తున్నారు అట మనం కూడా బయట చేపిస్త అయిపో అసలు కానీ వాటికి వీటికి మనీ ఎక్కువ వడతాయ ఏమో ఇగ ఆ ప్రింట్ దీపీడానికి అంటే కొంతమంది బయట అడుగుతే జేపిస్తారంట
మా మేడం అసలకే గ్రామర్ మిస్టేక్స్ అని మెచ్చదు
ఆ అదొకటి గైడ్ల గైడ్లు మెచ్చాలి మళ్ళా
హౌ
మరి ఎట్లా మనమే ఎడిట్ చేసుకుందాం ఇగ
అంతే ఏముంది చాట్ జిబి లో కొట్టి అన్ని పేస్ట్ చేద్దాం
స్టార్ట్ చేసినావా నువ్వు
అక్షర ను చెయ్య అని చెప్పిన
చేసిందంటానా మరి అడిగినావా
అడగలే
ఉ హు చేద్దాం అసలు ఈ డేట్ ఎందుకు పెట్టింది ఆమె
చె
నో సౌండ్ ఫైనల్ రివ్యూ అప్పుడు చూపించే చూపిస్తే అయిపోతే అనచ్చు ఎక్స్పో రోజే డాక్యుమెంట్ ఏంట అవసరమా
ఉ
వాళ్ళు అడుగుతారేమో బయట ఎక్స్టర్నల్స్
కవచ్చ
ఉ
ఈ ఎక్స్పో రోజ్ ఎక్స్టర్నల్స్ ఏనా ట్వంటీ ఫిఫ్త్ రోజేమో మొత్తం కాలేజీ మొత్తం
కాలేజ్ మొత్తం ట్వంటీ ఫస్ట్ రోజు మన
అంటే సిఎస్ అందరూ మినీ ప్రాజెక్ట్ చే చేస్తాల
ఆ ఆ అందరూ చెస్తున్నారు ఏమో నాకేం తెలుసు వాళ్ళవి అయిపోనలేవు అందరికి ఇప్పుడే కదా త్రీ టూ నే
అవును
ఉ మన సెకండ్ ఇయర్స్ ఫస్ట్ ఇయర్స్ ఫస్ట్ ఇయర్స్ కంటూ ఉండ సెకండ్ ఇయర్స్ వీళ్ళ అందరి ఒకసారి అనుకుంటే ఎక్స్పో సెకండ్ ఇయర్స్ కి మనకి
మనం సెకండ్ ఇయర్ లో చేసినట్ట వాళ్ళ కూడా
కానీ అప్పుడు మనకు ఎక్స్పో లేకుండే కదా
అసలు మనం చేసిన వాళ్ళు చూసిల్లా
ఏ అంత పట్టించుకో ఇంత లేనే లేదు అసలు అప్పుడు
ఇప్పుడు సిలబస్ లు ఉన్నది కాబట్టి చెస్తరు
ఆ ల్యాబ్స్ కూడా స్రిక్ట్ చేతరాటగ ఈసారి నీ
ఎట్లా ఏ వాళ్ళు ఎంత వేసినా చూసుకుంటా రాసుడే తీ
సరే గానీ ఎంత స్రిక్ట్ చేసినా ఎవరు వేసేది వాళ్ళు చెత్ అత్తరు
గంతే
ఆమె అంటందిగా ఈ రోజు ల్యాబ్ లా అర్ధమై వస్తుంది అనుకుంటా మీకు చూస్తుంటేనే ఎంత స్ట్రిక్ట్ ఉన్నామో అంటాంది
మస్తు స్టిక్ట్ పగిలిపోయింది
ట్రేయ్ చెత్తల్లు వాళ్ళు స్టిక్ ఉండడానికి ఆ ఇన్ని రోజుల నుంచి లేంది ఇప్పుడు ఇప్పుడు అంటే అయితారయిగా
ఉ
ఉ
ముంద నుండి అలవాటు చేయాలే
ఏమో ఎట్లా దాన్ని చూసుకోవాలో తెల్వదుకాని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు, ఇష్టమచ్చిన స్టిట్ ఉండి ఇష్టం వచ్చినాక లూజ్ ఉంటే ఇంటారా ఎవరన్నా,
ఆ
ఉహు ఎందొఎమో కాలేజే చేస్తది కాలేజ్
ఇంక్కొక్క ఇయర్ భరించాలె ఇప్పుడు ట్రీన్ ఇనింగ్ ఫీజ్ ఎట్లా ఇంకా
ఎట్లా అంటే కట్టాలి తప్పదు,
నేనిగా ఇండ్లల్లా పనికి పోత సప్పిడిజెక
ఆ పనిచేయి లేకు
ఎప్పుడ్
మరి పిజులు ఎనుండి తెచ్చి కట్టాలి.
ఇప్పుడు మళ్ళ ఫేర్వేల్ కి
ఊ
వావ్ నైస్
పెరవెల్కి కావలే ము ఎంత పదిహేను వందలు అడుగుతారా,
తెల్వదిగా
ఉ
పదిహేను వందలు అడుగుతరు మనకి ప్రెషర్స్ కి ఎంత కట్టినం
ఏమో
ప్రెషేస్కి ఎంత ఇచ్చినము,
ఎ హండ్రెడ్ థౌజండ్ అయినా అనుకుంటా,
ఉ
ఏమోతి రేపు క్లాస్ లో డిస్కస్ చేద్దాంతీ,
అయిపోయిందా టైమ్
ఉ ఉ
చాలా
సరే బాయ్
బాయ్
ఉ